పండు
బాగున్నామండి మీరు బాగున్నారా అండి
అ బాగున్నా అండి
ఎలా ఉన్నారండి
బాగుందండి మీరు బాగున్నారండి
మీ మేము చాలా బాగున్నావండి
ఏం చేస్తున్నారు డి
ఏం చేయట్లేదండి గమ్మున కూర్చొని టీవి చూస్త మీరేం చేస్తున్నారండి
జస్ట్ పనుకొని ఉన్నా అండి క్యాజువల్ గా ఫోన్ చూసుకుంటూ ఉన్నానండి
ఓ అవునా అండి ఏం ఫుడ్ అంటే ఇష్టమండి మీకు
నాక్ ఎక్కుగా అంటే ఆ టమోటా రైస్ లేదంటే బిర్యానీ అంటే ఇష్టం అది మమ్మీ చేస్తేనే ఇష్టం అండి
టమాట రైస్ మీక్ చేసేది వచ్చానండి
వచ్చండి మమ్మీ నేర్పించింది ఎవలా అంటే ఫస్ట్ మనం టమాోటోలురగడ్లు పచ్చిమిరపకాయలు అవన్నీ ఒలిసిి పెట్టుకుంటా అదే మీన్ కోసు పెడతాము అండ్ నూన్ పోసి ఇది దాల్చిన్ చెక్క బిర్యానీ ఆకులు లవంగాలు అవన్ని
బిర్యానీ చేస్తాన్నరా అండి బిర్యానీ చేస్తాన్నరా టమాట రైస్ చేస్తన్నరా
టమాటో రైస్ వాటికి కూడా వేస్తారండి అవి టేస్ట్ వచ్చేదానికి అంటే మసాలా కదా అవి ఏసి మళ్ళీ అవి సోంపుూ అవసి సోపి వేస్తే ఇంక టేస్టీగ ఉంటుంది అవేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగడ్డ వేసి బాగ మిక్స్ చేసుకోవాలి ఇంకా పచ్చిమిరకాయలు వేస్తాము ఆ బాగ ఉడికిన తర్వాత టమాటాలు వేసి బాగ కలపాలండి
ఓకే అండి
మళ్ళీ కారము రాలుుకుంటే వేసుకొని బాగ మిక్స్ చేసుకోవాలి ఇంక ఎంత కొల్ త్తలు వేసుకోవాలి రైస్ ఎంత వేసుకోవాలి ఎప్పుడు సిక్స్ అంటే సిక్స్ కప్స్ కి ఎంత వాటర్ టర్ వేసుకోవాలి దాన్ని మ్యానేజ్ చేసీసి ఒక విజిల్ మూడు విజిల్ వచ్చే ఎంత వరకు ఉండాలండి
ఓకే అండి
అవి తీస్తే అయిపోతుందండి
వావ్
ఆ నేను అప్పుడు ఎక్కువగా చే అన్నం అంటే ఎందా అంటే ఇదే ఎక్కువ చేస్తాం మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా తిన్నారండి నేను చేసినప్పుడు ఆ అవునండి బాగున్నారు వాళ్ళు తిని
ఎవురికి ఏమ్ కాలేదు కదండి
నీ న్యూడ్ ఏం కాలేదండి
ఓకే అండి
మీరు?
మాకు కోడ్రైస్ అంటే ఇష్టం అండి
కోడ్రైస్ ఎలా చేస్తరో చెపుతార
పెరుగు పోసి అంటే పెరుగులో తాలింపు చేసి పోసి
అది ఎలా చేస్తారండి?
అది వచ్చి నూనె పోసి ఆవాల ఉద్దిపప్పు వేసి కొంచెం పసుపు పొడి వేసి ఉమ్ పచ్చిమిరపకాయలు ఎరగడ్డ వేసి అలి పెరుగు కోసం కొంచెం వాటర్ కలిపి కలిపేసి అన్నంలోకి వేసుకొని తింటే సూపర్ గా ఉంటుందండి.
అంతే మీకు ఎక్కువ తింటారా అండి?
దాంట్లో కొంచెం నిమ్మకాయ అయ్ ఊరగాయ వేస్
ఉమ్
అంటే సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీ ఊర్లో
ఆ చేస్తామని ఎందుకంటే మా అమ్మ ఒకసారి చేసిందండి. ఉమ్ అంతే నాకు తెలీదు అంత్ పెత్తగా ఎలా అనేసి సో అడిగానండి క్యా
ఓకే ఓకే నేనే చెప్పిస్తున్నానండి అందరికిీ వేరే ఏం వంటలు చేస్తారండి మీరు?
ఇంకేం వంటా ఏం పెద్దగా లేదండి ఇంకా నేను అప్పుడే ఇప్పుడు ఇప్పుడే కొంచెం స్నాక్స్ అంటే? ఏదో ఒకటి యూట్యూబ్ లో చూస్తానండి మిల్ మేకర్ ఉందంటే దాన్ని కూడా తీస్తాను సింపుల్ గా అంటే సోయా సాస్ అవి లేకపోయినా గాని ఎరగడ్డ టమోటా ఈ మసాలాలు కొన్ని ఉంటాయ్
అవునండి.
అవి వేస్ చేసుకున్నా కూడా చాలు మనకి తినాలి ఇంకా స్నాక్స్ అంటే మనకి టేస్ట్ టేస్టీగా ఉండాల గదా
అవునండి.
జస్ట్ అదంతా బాగా అదే వేగచ్చుకోవాలి కదా ఆ అవునండి ఆ నాక్ నాకే అప్పుడు అనిపిస్తది చేసి తినాలని ఆ టైమ్ లో ఈ యూట్యూబ్ లో చూస్ నేర్చుకొని తినేది అనమాట ఇంట్లో ఉన్న వస్తువులు మాత్రమే
స్వీట్స్ ఏమన్నా చేస్తారా?
స్వీట్స్ అంటే ఇంతవరకు నేను ఏం ట్రై చేయ్లేదు జస్ట్ ఓన్లీ హాట్వే చేశాను ఇన్ నేను ఇంతవర్ నాకు అనుకోలేదని చెయ్యాలని భయమని కాదు ఇంతవరకు నేను స్వీట్ జోలికి ఇంకా పోలే
ఓకే ఓకే
ఏదో ఐస్ క్రీమ్ ఏమో చేశాను ఆ బనానా ఐస్
ఓ మై గాడ్ ఓకే అండి బొనాన ఐస్ క్రీం ఎలా వచ్చిందండి
చాల్ బాగ వచ్చిందండి
ఎలా చేశారు బనానా ఐస్ క్రీమ్ కొంచెం మాకు కూడా చెప్పిస్తే మేము కూడా చేస్ చేసుకుంటామండి రేపు మా ఇంట్లో
ఏముంది బనాన బాగుంది బాగా పండిపోయి ఉంటుంది కదా వాటిని మిక్సి
కోవాలా అండి
మ్మ్ అవును దాన్ని మిక్సీలో కచ్చేస్ మన ఇష్టం అండి అది ఆ ఇప్పుడు నేను ఒక త్రీ ఇయా ఫోర్ తిస్ తీసుకుంటున్నానండి ఎందుకంటే మన మిక్సీ జార్ అంత పెద్దది అయితే ఉండదు కదా కూరంతా సో అందుకే చిన్నదిగా ఉంటుంది కాబట్టి ఒక మీ ఇంట్లో కొంచెం పెద్ద గంటే పది వేసుకోండండి మా కొద్దు ఉంది కాబట్టి మేము ప్రీ ఫోన్లు చేసుకోని దాంట్లో మిల్క్ షుగరు వెనిల ఐస్ క్రీమ్స్
మిల్క్ అంటే బాయిల్ చేసిన మిల్కా
బాయిల్ చేసి మిసుకున్న వేసుకున్నామంటే పేలిపోతుందండి మిల్కి తిరిగేటప్పుడు సో మనం మామూలుగానే పోసుకోవాలి ఎందుకంటే మనము తెచ్చుకునేటప్పుడే ఎక్కువ కూలింగ్ లో ఉంటుంది కదా సో అద్ ఆ వా మీ కొని వెళ్ళేసి అండ్ షుగర్ వేసుకోవాలండి
ఓకే
షుగర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా మీరు లైట్ హనీ కూడా వే వేసుకొవచ్చు చిన్న ఒక డ్రాప్ జస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొనేసి ఆ చాలండి అవునండి ఓకే గమ్మత్ వేసినరంటే అంటే మీరు చెక్ చెక్కెర వేసినార అది మొత్తం తీపి అయితాది అండి
అంతా వేయ్యాకూడదు ఒకే డ్రాప్ అయ్యాల కానీ
లేదంటే అర డ్రాప్ వేసుకోండి అది మీ ఇష్టం నేనైతే వన్ డ్రాప్ వేసుకున్నాను కాబట్టి చెప్పానండి
ఓకే అండి
దాన్ని బాగా మిక్సీ చేసు కొన్నిమ ఒక డబ్బాలోకి స్టోర్ చేస్తా అదే పోసుకోవాలి ఆ తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టినామంటే ఇంకా వన్ డే ఉండాలి అన్ని ఉంటాయి బాగా ఇది అవుతాయి కాబట్టి ఆ మీరు ఇప్పుడు ఓవర్ నైట్ అంటే ఇప్పుడు మీకు బాగా రావాలండి అది బయట ఐస్ క్రీమ్ అంటే మీరు తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టి హాఫ్ అన్ ఫ్రిడ్జ్ లో పెట్టకపోతే మీ స్టవ్ లో పెట్టలేం కాదండి
ఫ్రిడ్జ్ లో పెట్టాలా డీప్ ఫ్రీడ్జ్ లో పెట్టాలా ఓకే డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాలా అండి
కింద పెట్టకూడదు ఆ కింద పెట్టేలాగ ఉంటే మీరు వన్ వీక్ అయినా కూడా అది ఐస్ క్రీమ్ రాదు
ఓ హవునా అండి సరే అండి ఓకే అండి చాలా బాగా నేర్పించారు బాగా మాట్లాడారు
ధన్యవాదాలండి